హలో హాయ్ అండి హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి కాలీ చెప్పండి మీరేం చేస్తున్నారు
ఏం లేదా నేను కాలీనే పడుకుని లేచాను అలాగా
ఆహా ఈ టైం కి పడుకుంటారా మధ్యాహ్నం
మరి చోడండి పడుకుంటా యాక్చువల్గా ఇది వరకు అయితే లేట్గా లేచేదాన్ని కాబట్టి మధ్యలో పడుకోను ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ లేస్తున్నా సో మస్త్ నిద్ర వస్తుంది
ఉహు
ఆ
తిన్నారా మరి మధ్యాహ్నం
తినలేదండి పడుకున్నాను కదా
అయ్యయ్యో ఎలాండి మరి అట్లా తినకపోతే హెల్త్ పాడవదా
ఏమో అండి తినే టైం లేదు తినే మూడ్ లేదు
అంతేనంటార ఓ
ఆ
బీరకాయ అది తినరా మీరు బీరకాయి
ఉ అంత ఇష్టంగా అయితే ఏమి తినను అండి
అవునా
ఉ
అంటే తింటరు కానీ అంత ఇష్టపడరు అన్నమాట
అంతే
ఉహు
ఉ
ఇంకా మరి మరి మార్నింగ్ ఏం తిన్నారు
మార్నింగ్ పోహ తిన్నానండి మీరు
ఉహు పోహ నా నేను ఇయల మా హాస్టల్లో పులిహోర చేశారండి
ఓకే
ఆ ఇష్టం నాకు చాలా మధ్యాహ్నం మా తిన్నానండి
ఓకే ఏం చేశారండి
ఇయాలా ఆలుగడ్డను చింతపండు చారు చేసారండి పర్లేదు కొంచెం బానే ఉండే కానీ ఆలుగడ్డ ఉడకల్లి ఆ గట్టి గట్టిగా ఉన్నాయి అవి ఇక మసాలా కలుపుకొని ఆరు కూడా పక్కన పెట్టినా
నాండి
ఆ అండి తన కుగసా అంటే హాస్టల్ న్యూర్లీ ఓపెన్ అయిందంటే ఇక్కడ
ఓకే
ఐతే తక్కువ మందే ఉన్నారు స్ట్రెంత్ నా తెలిసి ఫార్టీలాకు ఉండొచ్చు వాళ్ళు అందుకే ఆంట్ ఇక మేట్ పెట్టుంటే మళ్ళీ ఖర్చులెక్కువ ఎందుకనేసి ఆమను కూడుకు చేస్తుంది
ఆహా ఓకే
ఉమ్ ఆమె కొంచం పిసినారి లేండి మా హాస్టల్ ఆమె
ఊహు అవునండి హాస్టల్లో ఓనర్ వాళ్ళందరూ అలానే ఉంటారండి అదే ఏంటో వింత మరి పిసినారోళ్ళే
ళ్లాదనేసి అన్ని ఇగ ఆమేసుకుంటంది అన్నమాట కుకింగ్ అయినా క్లీనింగ్ అయినా ఊడ్చట ఆమె ఒకటే ఆమె ఉంది ఇంకా ఎవ్వరు లేరు హాస్టల్ వర్కర్స్ ఆ వాష్ వాషింగ్ మిషిన్ ఇది వాటికి అంటే వేసుకుని ఇచ్చింది బట్టలు ఇప్పుడు బట్టలు కూడా ఏయనిస లేదు అంటే కరెంట్ బిల్లు వాటర్ బిల్లు అది ఇది అంటంది
ఊహు
హాస్టల్ కూడా అసలు రెంట్ పెంచేేసింది ఏమనంటే ఆ డైలీ వాటర్ కి వేరు వాళ్ళతోనే కరెంటు బిల్ వస్తుంది అన్ని హాస్లు ఎవరికి లేని ప్రాబ్లం ఈమొక్కదానికే వస్తుంద నాకు అర్థం కాదు అసలు
ఊ అదే కదా
చి నాకతే వ ఈ ఫుడ్ ఒకటి బాగుందని హాస్టల్ ఆగిన లేకపోతే ఎపుడో వెళ్ళపోది ఈ హాస్టల్ నుంచి ఊ డబ్బులు ఒకసారి ఉంట్ టయి ఉండయి మరీ పెంచుకోకపోతే కష్టం అవుతుంది మళ్ళీ అది కాక బయటికి కి వెళ్తేంటే బయటికి ఖర్చ అయిపోతుండే పైసలు మిగితలే చేతిలో ఏమైనా వర్క్ చేద్దామంటే ఇంకొక వన్ మంత్ లో ఎగ్జామ్స్ ఇగాస్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ కనెసి చదువుకుంటన్నా
అంతే అండి ఎందుకంటె ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి మనం
అదే కదా అందుకే ఇగ నేను కూడా ఏ మా రండి మళ్ళీ ఎందుకంటే వర్క్ ఇచ్చిన వాళ్ళు కూడా ఒక వన్ టూ మంత్స్ కి ఎవరిస్తారండి
అవునవును అది ని
ఊ అందుకే ఎందుకు వచ్చిన గొడవలే నెక్స్ట్ టై చూకుందాం కరక్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఉండేటట్టు చూసుకుంటె ఒక త్రీ మంత్స్ నే వర్క్ చేసు కూడా ఒక టూ మంత్స్ అంటే క్లాస్ ఇవ్వడానికి ప్రాక్టికల్స్ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ పోతాయి ఊ ఇగ దాంట్లో నా కాలజ్ ఫీస్ ఖర్చు హస్టల్ ఫీస్ ఖర్చు వెళ్లిపోతయ్ ఈజిగా అట్లా లేస్తున్నా ఇంకా అండి
చెప్పాలండి
ఇంకేముందండి మరి వెదరెల ఉంది అక్కడ
మొచ్ ఆ వెదరా అండి కూల్గానే ఉందండి
ఆహా అందుకేన మరి పడుకున్నారు మధ్యాహ్నం ఊ ఏం మడుతున్నారు ఇందాక
మీకు కుకింగ్ వచ్చా అండీ
వచ్చండి అంటే మరీ అంత షెఫ్ అంత కాదు లైట్ లైట్ అక్కడక్కడ అట్లా వస్తుంది చిన్న చిన్నగా అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కి వండి పెట్టగలను అంతే
ఆహా నాన్ వెజ్ చేస్తార వెజ్ కూడా చేస్తారా అండి
రెండు కూడా చేస్తానండి కాకపోతే నాన్ వెజ్ ఏందంటే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా అన్నమాట ఫ్రైస్ వచ్చాయి ఇంత ముందు నాన్ వెజ్ అన్ని కర్రీస్ ఎప్పుడు చేయాలే రీసెంట్లీ ఒక టూ టైమ్స్ అటామ్ చేసా నాన్ వెజ్ ఫస్ట్ చాలా బాగొచ్చింది అండి అందరు బాగా కాంప్లిమెంట్ ఇచ్చారు
ఓకే అండి
ఉమ్ ఇగ అనుకున్నా పర్లేదు వాళ్లో కూడా కొంచెం టాలెంట్ ఉంది అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేది కాదనమాట అంటే తెలియదు మీరు కూడా ఆడపిల్ల కాబట్టి అర్థమవుతుంది కదా మీకు కూడా ఒక వంట మంచిగా చేస్తే ఈ వంట తను బాగా చేస్తాది తన తోనె చేయించాలని ఆ ట్యాంగ్ అంటించ్చేశారు మనకి
అవునవును
అలా నేను ఆ భయానికి అమ్మో ఏమైనా పని చేస్తే మళ్ళీ దీన్ని నాతోనే మంచిగాదిద్దామని నాకిస్తారని ఎప్పుడు ఉండకపోయెది
ఉహు
ఇక ఇప్పుడు నేను మ్యారీడ్ అండి సో ఇక పెళ్ళయ్యాక అ అత్త వాళ్ల ఇంట్లో అట్ల కుదరదు కదా చచ్చిన చేయాల్సిందే
ఉహు
అంటే మరీ అంత ప్రాణం మీదకి ఏమి ఇవ్వరు వాళ్లు చెయమని ఇంట్రెస్ట్ ఉంటే చతకపోతే మా అత్తమ్మ చేసుకుంటది యాక్చువల్గా నాన్ వెజ్ ఎక్కువ మా అత్తనే వండుతా ఫ్రైస్ అయితే నేను చేస్తా
ఓకే
ఉమ్ మా అత్త చేస్తది ఆమెకే ఇస్తా అయితే మన అడిగేదే లాస్ట్ పొద్దున నే ఎప్పుడు అమ్మతోనే చేస్తా వదినా నీ టెస్ట్ చూపి చూపి అన్న నాకు రాదు అంటే రాదు అంటే కాదు కదా వదిన అసలు ట్రై చేసి చూడు రాకపోతే ఏం లేదని అన్నాడు నేను మా అత్తమ్మ వాళ్ళది చేసే కుకింగ్ డిఫరెంట్ ఉంటది నాది వేరు ఉంటది
ఉహు
అయితే నేను ఏం చేసినా మా మమ్మీ కాల్ చేసాను అన్నమాట మమ్మీకి కాల్ చేసి అంటే మమ్మీ బాగా చేస్తుందండి కర్రీస్ అయితే మమ్మీకి అడిగిన ప్రాసెస్ మమ్మీకి అడిగి ఇట్లా చేసినా అప్పుడు అన్నారు ఎంత బాగా చేేస్తావు వదిన రాదు రాదు అంటవు అంటా ఏంటిది అంటే వచ్చని చెప్తే నీతో వండిస్తామని భయం ఆయన
అయ్యో
ఇప్పుడు రాంది రానని అంటేనే ఎక్కడో వర్క వర్క అవుట్తుందండి వచ్చు అని బిల్డిప్ అది ఉంది కూడా పోతది అది నా భయము అండి ఆ అరేదు అరే మంచిగా వండు ఎప్పుడు నైనా అంటే ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ ఇది మన రొయ్యలు అవి ఉంటాయి కదండీ బొమిడియాలు అవేసి బానేేస్తాం వెజ్ కర్రీస్ కలిపి అట్లా ఇప్పుడు ఇది కూడా వచ్చి అరే వేజ్ బాగుంటంది అని నాన్ వెజ్ ఎంతా ఇంకా హై ఎక్స్ప్రెషన్ వెళ్లిపోతారు పైకి ఒకవేళ ఆ బిల్డప్ కొద్దిగా నాకు చేతుల కాళ్లు ఆడవు మళ్లీ చేసినప్పుడు పోతే ఏంటి ఎంత మంచి మంచి అంత మంచిగాన్నా అట్లొచ్చి అట్లొచ్చి అని ఇదేనా చేసేది అంటారు
ఉమ్
వద్దులే అనేసి ఇక నేను రాదని చెప్పిన
అహ
ఇ నాన్ వెెజ్
ఆహా
రీసెంట్లీ మా హస్బెండ్ కి ఒక వన్ మంత్ బ్యాక్ చికెన్ బిర్యానీ చేయమన్నాడు ఆయన మొండు కంటే మోండుకుండేయ్ నువ్వేచేయాల నువ్వే చేయాలి అత్తమ్మ ఏం హెల్ప్ చేయనే లేదు అయితే నేను ఏం చేసినా మళ్ళీ వెళ్ి మమ్మీ కాల్ చేశాను మమ్మీ ఇట్లా ఇంత చికెన్ అం టే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కి రైస్ంత వెయాలి మమ్మీ నూనే అవంత ఎట్లా కక్వాంటిటీ అన్ని కనుకున్నా అడిగాను అంత బానే ఉదండి కానీ మొత్తం వచ్చిందంటే ఆ ధన్యా పౌడర్ అసి మళ్ీ గరం మసాల పౌడర్ చికన్ మసాలా పౌడర్ బిర్యాని పౌర్ అవన్నీ పౌడర్ కలిపిన నాకు నచ్చలేదు
హ
ఆ ఇగ నాకు ఇక ఫోన్ లో ఇక ఏమంటా మనిసి కలిపిన ఆ తర్వాత ఈ బిర్యానీ అసలు మేము బిర్యానీ ఆకు వేయమండి అమ్మవాళ్ళ చేస్తే బిర్యానీ కాని పువ్వా ఇకోటి బ్లాక్ కలర్ ఏమోంది చిన్న ఫ్లవర్ లా అది వేసింది ఏమమ్మ వేసిందండి అవన్నీ అసలు నాకు నచ్చావ అసలు ఇక చేయిసిన అందరికి నచ్చిందంట నాకు ఒదాకె నచ్చలేదు
హ్మహు ఓకే
అంటే బానే ఉండే కానీ నాకు ఏందంటే మసాలాస్ ఎక్కువ అనిపించింన్నాయి
ఆహా హా
ఆ సింపుల్గాంటడి అలా తింటందంటే శ్రమకు బాగా హట్ట అవుతుంది కదాండి ఎండాకాలంంలో ఇడు నేను అంటె సింపుల్ చేయాలి బిర్యానీ టస్ట్ి బాగుండాలి మసా కూడా ఉండాలి కానీ ఏన్ని మసాలా వే ే కడుపు ఉంటే నొప్పైతదండి నేనున్నాగా చేశాను మా మ్మరిది మొన్న అంటే హాస్టల్ కి వచ్చే ముందు కూడా మాకు మొహరం పడుగ అప్పుడు తిన్నామండి మేము నాన్ వెజ్
హ
అయితే వదిన మరి ముహరం అయిపోక సండే రోజు బిర్యానీ చేయ్ వదిన అన్నాడు నేను చే అమ్మో నేను చెయ్య అంటే లేదు నన్న ను్వు బాగానే వస్తావు చెయ చెయి నువ్వు ఇంకా ఇంకో రేండుసార్లు చేస్తేయ్ మా ఫ్రండ్స్ పెటుకొ వాస్త పండక్కి అప్పుడు కూడా చేసి పెడుదు అంటాడు ఫ్రెండ్స్ కి చేయాలం అంటే వన్ టూ కేజీ సరిపోతండి ఏకంగా ఐ ఐదు కేజీల వంట చేయాలి నాకంత రానే రాదు
ఓ
ఆ అవసరం అయితే నేను హెల్ప్ చేస్తా వదిన అంటాడు ఏంది హెల్ప్ చేసేదేమో నాకు చేతిలో రాదు వద్దు నాయనా నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా నా వల్ల కాదన్నా
ఓకే
మా అత్తమ్మ ఉండి నువ్వు ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా నీకు తోటి గడలు వస్తే ఆమె ఎం చూసి నేర్చుకుంటాది పెద్ద వదిన అనేసి నువ్వు అట్ల అంటే ఇక ఆమె ఏమనాలి అనే ఆమె ఉ ఎప్పుడు కిచన్ దగ్గరకి రాని వాళ్ళు ఒకేసారి వచ్చి ఇది చెయ్యి అది చెయ్యి అంటే ఎట్ల చేస్తారండి
అంతే నండి అది నిజమే
ఇప్పుడు చదువుకోని వాళ్ళకి వచ్చి చదువు టాపర్ అవ్వమంటే అవ్వరు వాళ్ళు టైం పట్ద్ది ఇది కూడా అంతే కదా అదంటే ఇంత వయసు వచ్చింది మీకేం నేర్పాలేదా అంటారు వాళ్ళు మీరు చేసారండి కుకింగ్
ఆ చేస్తానండి మరి అంత చెఫ్ లెవెల్ కాదైతే గాని అంటే తినేంతయి యూజ్
అంతేనా ఆహా అంటే ఏం అంటే ఏమనాలి ఇది మీరు చేసే డిషెస్లో పర్ఫెక్ట్ అని మీకు అనిపించింది ఏంటిది మీరు ఎప్పుటికైనా పర్ఫెక్ట్ గా చేస్తారు ఎలాంటి మిస్టేక్ లేకుండా అనంటానానికీ
అలా ఏం లేదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కుదురిది ఆది చెప్పలేం మనం
అంటే చిన్నదైనా సరే ఓకే నేను పర్ఫెట్ అంట ఉంటుది కదాండి ఒకటి
ఆహా లేదండి అలా చెప్పలేనే ఏమో మరి
అవునా అంటే మీరు ఇష్టంగా తినేది ఏంటి మీరు వండుకున్నది
ఉ ఆలు తింటానండి ఆలు చిక్కుడుకాయి దొండకాయి బాగా చేస్తా
ఉహు మీకు వచ్చాండి ఆలు పరోట చేయడం
అ అలా రాదండి నాకు చపాతీలు అసలు ఏంటి అది ఇలా స్టిక్తో చేస్తారు కదా అది కూడా రాదండి నాకు అసల్
నా కూడా అంటే అంటడి అదే కదా షేప్ చేయడం తిప్పడం ఆ నేను పిండి పడ్ తను చపాతి కాల్సగా నాషేపు రాదండి ఇగ నేను మా అత్తమ్మకి ఇగ తన్ అనమాట అయితే పిండి పట్టిస్తే మా అత్తమ్మ షేప్ చేసి ఇస్తుంది నేను దాన్ని కాల్స్తా అనమాట
ఓకే
ఉ దగ్గర దగ్గర వన్ ఇయర్ అయింది పెళ్ళయి మా అత్తమ్మ అంటది ఇది వన్ ఇయర్ అవుతుంది ఆయన కూడా ఇంక నువ్వు ఏం నేర్చుకోలేదు అది ఇది అంటుంది అది తిప్పడానికి రాదు మా చిన్న చెల్ల అండి ఇట్లా ఊకనే చూస్త చూస్త నేర్చుకున్నది అది
ఉమ్
ఉ అది బాగా చేస్తది అన్నమాట దానికి బాగా ఫుడ్ మీద మనకేమో తెలియదు
ఉ
ఉ అది ఇంకా మరి
చెప్పాలండి
ఉ ఇంకేముందండి ఏంలేదు ఇగ తింటానండి నేను కూడా వెళ్ళి ఇగ నాకెమో తినాలనిపిస్తుంది ఓకే బాయ్ అండి ఉ